హాయ్ అండి
హాయ్ ఏం చేస్తున్నారు బాగున్నామండి
ఆ వాన్నారుార
అన్నారు
చేయలేదండి రేపు పండగ కదండి
ఆ ఎలా జరుగుతా అండి రేపు పండకి
చేసుకుంటున్నాం అందుగేద అట్లా సింపుల్గా వడపప్పు పానకము ఆఫ్ ఆవు ఇంకేమండి
చెప్పాలండి
చెప్పాలం మీరే
ఇంకే ఎట్లా జరుగుతుంది హాలిడేస్ క ఇంకా ఏం అనుకోలేదండి ప్రజెంట్
మేమైతే అయితే ఊటీ వెళ్దాం అనుకుంటున్నాం అండి ఊటీ గాని మైసూరు మైసూర్ గాని సమ్మర్ క ఆ కూల్గా ఉండే ప్రదేశాలకి చెట్లు పచ్చ చెట్లు వాతావరణం బాగుంటది
ఓకే ఇ అంటే మీకు ఊటీ ఆల్రెడీ ఇంతకు ముందు ఎప్పుడైనా వెళ్లారా ఇదే ఫస్ట్ టైమ్ వెళ్లారా ఏమేమి చూసార అక్కడ
ఆ రో స్ గార్డను
కన్ని
ఆ ఎన్ని రకాల ఎన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయి అన్ని రకాలు ఉంటాయండి ఒక ఒక ఒక రోల్ అంతా తుంది
అంటే ఇప్పుడు సినిమాలో చూపించారా ఈ సినిమలా దాంట్లో చూపిస్తారు కదా అన్ని ఫ్లవర్ సే
ఆ ఫ్లవర్స్ ఉంటాయి ఆ అవునండి
రోస్ గార్డెన్ అవన్నీ చూసారు తర్వాత ఇంకేమి చూసారు
ఇంకేమి ఆ ప్యాలసు మైసూర్ మైసూర్కి వెళ్ళప్పుడు మైసూర్ లో ప్యాలెస్ ఆ మైసూర్ లో ప్యాలస్ అన్ని చూసాము
బాంది
ఆ బాగుందండి పురాతనంవి వస్తువులు కత్తులు కటారులు అవన్నీ ఉన్నాయండి
మ్మ్ ఒకే మళ్ళీ ఇప్పుడు కూడా అక్కడికే వెళ్ళాలనిీ
ఏం ల్య ఇంక బాబు పుట్టాడు కదా బాబు పుట్టినాక బాబు చూడలేదని మళ్ళీ వెళ్తాన్నాం ఈ సమ్మర్ి బాగుంటది అక్కడ వెకషన్ అంత కూల్గ ఊటి చాక్లేెట్ ఫ్యాక్ట్రీ రోస్ గార్డన్ ప్లస్ టీ ఆక్ కుల్ విది
మ్మ్ హు హ్మ్
మ్మ్ అవన్నీ బాగుంటాయి మ్మ్ హు హు
ఏ అంట కొంచంచం పడా ఉదు
మీరు మీరు
మేమ్ హైదరాబాద్ వెళ్ళాలనుకుంటున్నాము ఉమ్ అదే చూద్దాము చార్మినారు
చార్మినార్ దగ్గర గాజులు బాగుంటాయి అ
అదే అక్కడికి అంతా వెళ్దాము అనేస అంటే ఇప్పుడు వెళ్ళలేదు ఇద ఫస్ట్ టైము ఇంకా అమ్మ వాళ్ళ అక్కడ ఉన్నారు కాబట్టి రమ్మాన్ పిలుస్ త అన్నారు పొయ్యేసి పోయ్ ఓ ఒగా వన్ వీక్ ఉండేసి వద్దాము
ఆ
ఎట్లో ప్లాన్ వేయ్యాలండి ఇంకా షాప్
ఉ హాలిడేస్ ఆ హాలిడేస్ ఇస్తారా
హాలిడేస్ అదే తేల్లేదండి ఇంక సమ్మర్ కాబట్టి మాక్సిమం మేమ్ ఇవ్వరు అనుకుంటా
ఆ
ఇస్తే మంచిదే ఇస్తే గ్యారెన్ టీగ పోయేసోస్తా
ఆ
పోయ్ చూస్కొని రావాలి
ఉహూ అంతేలే అండి
ఆ అ
ద్రవాడు కూడా
ఆ బాగుంటు చార్మినార్ ఈ మళ్ళా నరసింహ స్వామి గుడి ఉంది కదా
బిర్లా మందిరు.
అకడ తెద్దాము అన్నుకోనున్నా
ఆ
చూడాలండి పిల్లలు ఏం చేస్తున్నారు
పిల్లలు ఆడుకుంటున్నారండి మిద్ది పైన ఆ బాబు కూడా ఆడుకుంటున్నారండి
అ ఉవు
ఉమ్ కరెంట్ పోయింది
ఉమ్ పోనీలేండి, చల్లగా బయట కొదిసేపు ఆడుకుంటేనే ఈ ఎండలకా అసలు బా భయంకరంగా ఉంది ఎండలు, బయ రావాలంటే భయమేస్తాంది మధ్యాహ్నం పూట.
అవునండి.
ఉమ్ హూ గ ఎప్పుడెప్పుడు హాలిడేస్ ఇస్తారా అని చూస్ స్థానమండి, ఈ ఎండలకి బయట తిరగాలేము. అది ఇంకా ఏం చెప్పలేదండి. కొంతమంది టన్ టన్ టున్నారు కొంతమంది సిక్స్త్ అంటున్నారు.
ఉమ్ ఉమ్
లే ఇ జూ, ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ నుంచి హాలిడేసు. అ, ఉమ్ ఉమ్ ఇంగ ఎప్పుడు పెడతరో ఏమన్ తెల్లే.
ఆ
ఆ హాలిడేస్ ఇచ్చేస్తేనే మంచిదనిపిస్తాంది, అన్ వాలక్కి, పాపం పిల్లలు కూడా బంది పడిపోతారు. కదా, ఎండలకి పోయేసి అంత దూరం రావాలంటే? ట్లో ఉంటే ఒక బాధ స్కూల్ ఉంటే ఒక బాధ ఇంట్లో ఉంటే వీళ్ళకి స్కూల్ ను పంపించేస్తనే మంచిది అనిపిస్తుంది ఈ ఎండలకి అబ్బాయి స్కూల్ లేక కనీ ఇంట్లోన్ నే వీళ్కి బాగుంట తుంది, ఎండలకు పాపం తిరగలేరు, నీరస పడి పోతున్నారు అనిపిస్తది. ఉమ్ హూ ఇంకా? ఆల్మోస్ట్ అన్ని పనులు అయిపోయినయా మీకు?
అయిపోయినాయండి, అయిపోయినాయండి.
ఉమ్ హు
మ్మ్ ఇంకా మైసూరు ఇగవాలండి మేము బాగుంటాది మైసూరు కూడా ప్యాలెస్ జూ
జ జూ గుడ
ఆ జూ కూడా వెళ్లాము మా టెంపుల్ ఇది ఆ చా చాముండేశ్వరి టెంపుల్ అమ్మవారి గుడి అమ్మవారి గుడి కూడా బాగుంటాదండి
ఆహా
ఆ
అదే చూసాను అంటే టెంపుల్ చూడలేదు కానీ మైసూర్ ప్యాలెస్ చూసిన ఎప్పుడో నేను చిన్నప్పుడు చూసినానులేండి మళ్ళా బెంగళూరు లో ఇస్కాన్ టెంపుల్ కూడా బాగుంటుంది
కాని బాగుంటుంది ఉ
అ ఎక్కడే చల్దని ఈ సమ్మర్ కి కూల్గా ఉండే ప్రదేశాలకు వెళ్తే చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ ఇంకాడలేదు అ ఇ ఊర్లేనా
ఆ రెం ూర్లే అనుకుంటాన్నాము మళ్ళా చెన్నై వెళ్దాం అనుకుంటాన్నాము
ఈ ఎండలకి చన వినర్ అనుకోంతే మనం ఆ బీచ్ చూద్దామని పోవాల అనుకుంటాము కానీ ఎండలు ఇక్కడ మన ఊర్లో కంటే అక్కడ ఇంకా ఎక్కువ ఉంటాయి
ఆ
అస్సలు కాదు అక్కడికి పోవాలంటే ఈ ఎండలకి మటుకు
ఆ
మేము చెన్నైకి ఎన్నో సార్లు వెళ్లాం కదా అబ్బా ఈ ఎండలకి కష్టం సలు బయట తిరగాలంటే భయం వస్తుంది
మామ మ్మ్ మ్మ్ అ
అడికిపోయినా కూడ గుమ్మనే రూమ్ లో ఏ సీ ఎస్ కొన్ని ఉన్నామా అనిపిస్తుంది
అవునండి
నైట్ అండి ఎట్లా జరిగింది ఒక ఉగాది
బాగా జరిగిందండి
మ్మ్ ఎక్కడకెళ్ళారు ఉగాదికి ఉగాది కెక్కడికి ఎల్లారు రూ ఏమేం చేసారు ఉగాది కీ ఎక్కడికకెళ్లారు ఏమేం చేస్తారు
ఉగాదికి ఇంట్లోనే చేసుకున్నాం మండి బాబుండేదిే కదా ఎక్కడికి వెళ్ళలేదండి వాడు ఉ ఇనడు సతాయిస్ వస్తాడు అందుకనేసి
పిల్లల్ని తీసుకొని బయటకోవాలంటే అదొక యుద్ధం చేసినట్
అవునండి
ఇంకేం లేదండి చెప్పాలా ఈసారి వెళ్ళినప్పుడు వీడియోలు తీసుకోరండి
హైదరాబాద్కు ఎల్లినప్పుడ మ్మ్ తీసుకొని వస్తా అండి
మ్మ్
మీరు ఊటీ మైసూర్ ఎల్లెస్ వచ్చినప్పుడు తీసుకోని రండి చూస్తాం మ్మ్ మనం అంత లాంగ్ ఇంగెప్ ఎప్పుడుకి పోతాము వీడియోస్ అన్నా చూస్తాం ఇంకా అండి
ఇంకేం లేదండి కరెంట్ పవర్ పోయింది బయట రా ఆ
ఓకే ఎంజాయ్ బాగా జెయ్యండి
కడి బాయ్